ఆ ఆ
ము తారు
ఎం అయిరా మీరు చేస్తాండు
ఏం లేదు పనిరింది కాగాని చిన్నన్న లేయితే పని
ఇంకా లేవలే
లేవాల లేవాల ఏ ఏయ బ పడుసిన ఇంగ్షిన పోూజ
మ్ పెద్దమ్మ రాలె ఉరికిపోయి
రాలేదు పిన్ని వస్తే వచ్చిన ఏమీకా పోక పోక పోయింది కదా
అంటే రేకుండా పోయిందా
ప కో ననా శివాంజలి ఫోన్ చేసిన అంటే బాదం పాాపా మర్చి బాబాయ్కి ఫోన్ చెయ్యేవార అనమాయి
ఆహా
చేయవండి చేసి నేను కొంచెం మాట్లాడినా మాట్లాడినప్పుడు, పక్క వాళ్ళు ఇప్పుడే అచ్చిపోయి లక్క రేపొత్త రాట అంటే సరే రావాలి ఇస్ట ఎప్పుడోనా రాని అని నేను అన్నా
మ్
అంటే ఆవేదన కోసం మాట్లాడాను రేపు పత్తా అన్నారు ఫోన్ చేసిన అడుగు
కుట్ల ఇబ్బంది అన్నం ఎట్లా తిటా, ప్రజాన్నందించలేడాట ఇంకా
ఏ తింటానాడుం పిన్ని అన్నం
కర్రీ ఇసు తింటాడు అట్నా,
ఆ
హు తింటండట గాని కుచ్క తాను అంటాండు,
ఆహా కుచక పోయ అది కాదు పిన్ని,
పైపు
ఆ పైపులు బయటక వేసిరు కదా చూడు రక్తం పోవడానికి,
ఆ
ఆ చూసినావా నువ్వు ఆరోజు ఆపరేషన్ చేసిన రోజు
చూషినా చూసినా,
కుట్లు కనమాడ అంటే బయటికి ఎక్కడా ఇప్పుడు కుట్ల పక్క మ పంటె ఎసిలా పైపులు,
ఇటు సైడుకు,
ఎటు సైడ్ కు బొక్కల కిందనా,
ఆ పక్క బొక్కల సైడ్ కి ఎసిరు పైపు,
వుట్టిగనే ఉంటుందా ఇట్ల ఏమన్నా దానికి ఏమైన్న పెడతాను రా,
దానికి ఏం లేదు గాని ఇట్లా లోపడ వేసి పెటి, ల్లు చెడురక్తం పోతుంది కూర్సోస్తలేదు పడుకోస్తలేదు అట అది కుచుకోపోతుంది బాత్రూమ్ ఇట్లా పోతే, ఇ పైపు పట్టుకొని పోవుడు అయేతాది,
అవునా అయితే నిన్న ఫోన్, సినప్పుడు అడిగిన పిన్ని మాట్లాడింది డ్యూటీకి పోతుంది ఆటగా పిన్ని,
ఆ మరి బాబాయ్ కి ఇయరాట లీవు పిన్నికి అయితే ఇస్తారట,
ఆ అయితే బాబాయ్ అన్నాడా పోమరి రెండు మూడు రోజులు డ్యూటీకి పో అంటే పోతందట, చేసినవా ఈ మధ్యలో ఫోన్ చేసి,
నిన్న మొన్న చేసినార ఫోన్ చేసి మాట్లాడినా,
ఆలనా,
గ్యాస్ గురించి అంటే డైరెక్ట్ గ్యాస్ గురించి, చేయక మా ఫోన్ చేసి పానం ఎట్లున్నది మంచిగా ఉన్నదా కున్నావా, అంటే ఇప్పుకోలేదురా సోమారం రమ్మన్నాడు అని అన్నది,
అదేనాట ఇప్పుడు సోమవారం రేపు పోతే కొన్ని ఇప్పుతారట,
మల్ల శుక్రవారం మల్ల కొన్ని ఇప్పుతారట,
ఆ మల్ల కొన్ని అయితే ఇప్పుడు కుట్టా ఎనుక కుట్ వసుకుంటడా పోతారు కదా,
ఉ అమ్మ గఘోరంగా ఉన్నాయా ముప్పై కుట్లు కదా గోరంగా ఉన్నాయి బొత్త అంతా అవే,
అంటే ముప్పై అంటే లోపల పడతాయి పిన్ని మీ, అయి బయ్ లోపల జాలి గిట్లా ఏస్తారు కదా ఆ లోపల చానా పడ్డైయంట బయటనేమో ప బయట పదొ ఏమో పడ్డైయాట
హు కానీ ఆవే మానడానికి
అది చాలా టైమ్ పడతది చాలా టైం పడు అది మరొ ఒకసారి మీరు కూడా పోయి రాకపోయిండ్రు ఇంటి దకా
ఉ బాబాయ్ ఏమంటాడో బాబాయ్ వీ లుంటె పోతే ఏమన్నాది ఒక అడుగటు పోయి పండ్లు కొని సుషాన్
ఆ అదేందుకంటే ఆ రోజు హాస్పిటల్కి నువ్వే పోయినావు కదా బాబాయ్ రాలే కదా ఆ ఎం ఉన్నది పిన్ని పొయ్యి ఇయ్యాల ఆదివారం కదా ఇవాళ కాకుండా నీకు మీ బాబాయికి ఎప్పుడు తెలివి ఉన్నా ఒకసారిపోయి
మల్ల సండే బాబాయికి సండే త్తనే ఈ మధ్యల ఇగ రాడిగా మళ్ళ సోమవారం వచ్చిందంటే ఇగ అడవిడి అడవిడి ఉంటది.
ఉ సండే నే మికు విలైతది
హ్ అంతే అమ్మ పోతానే కదా సాయం ఎవరకైనా ఒక్కడువోయి చూసి అడిగి అత్తే అయిపోతది
అడగరాదు బాబాయినిడగరాదు సాయంత్రం వరకు పోదాం ఇట్ల పండ్లుగిట్ల కొనుక్కోపొయి ఇయల అంగడే కదా ఎట్లాగో అంగట్లా కొన్ పట్కరమ్మనరదు బాబాయి
ఈ అన్ననైనా ఎన్నన్నైన దొరుకుతయి పోతాంటె తీస్ కొన్ బోవచ్
ఆ ఏమున్నది ఆ ఎంతలా పో ఎంత పిన్ని కార్ల ఒక గంట సేపు పోతారు కావచ్చు ఒక గంటసేపు ఇక్కడున్నా కూడా మళ్ళ రావచ్చు
హూమ్ అదే నేన్ రాలె కదా అందరు ఇద్దర్ ఇద్దర్ అచ్చింరు నువు రాలె అని నేనన్న.
ఆ
ఇప్పుడు హరిబాబాయిలు పోయిరచ్చి అయిన కాంచి. హాస్పిటల్ పోయిళ్ళు. ఉమ్ చేశి. ననే పోదామం టే నైట్ కదా అని బాబాయ్ అద్దన్నడు.
ఆహా అదే నువ్వు నాకారోజు ఫోన్ చేయంగనే అదే గిట్ల బాబాయ్ దావఖనకు పోయిండట అంటే ముందు రోజు పిన్ని చెప్పిందీ. ఇగ దావఖనకు పోవల్రా అన్ని అర్జెంట్ గా పోతానం అని చెప్పిందీ.
కాదే దేవున్ని చేసుకున్న రోజు.
ఆ చెప్పింది కానీ ఇగ మళ్ళీ నువ్వు ఫోన్ చేసినవ్ చూడు. అరే ఇట్ల బాబాయ్ వాళ్ళు దావఖనకు పోయిల్లంటే ఇగ నాక్ మంచ్ కనిపియలే అరే నిన్న అన్నరు కరెక్టే అనీ ఇగ మళ్ళ అప్పడదప్పుడూ ఫోన్ చేసి మాట్లాడినా.
హుమ్
పాపం పిన్ని మాట ఇంటే మస్ బాధ అనిపించింది ఏడుపొచ్చింది ఒక్ క్కదాన్నే ఉన్నరానన్నది.
పిన్ని ఘోరంగాయింది ఇహ్
ఆహ్
ఘోరంగ బక్కగయింది కళ్ళగంతల్ ఇరుస్క్ బొయ్ ఓటెనకఓటి వాళ్ళక్ గ గాచారం ఉండమంట అన్నదీ అంటాంది బాపమ్మ ఉండరాదంటే నన్నే కోప్పడతాంది ఆమద్దంటా నీనేడ ఉండాలి అన్నది
ఎవళ్ వద్దటాండ్రు అంటే వద్దంటరు పిన్ని ఎవలైనా పడల్ లేద వద్దు అనన్న ట్రు మనం ఉండాలి కదా
నీ కొడుకటే నువు ఉండాలే ఆల్ వద్దంటరూ వచ్చిన అతమ్మ కూడా సూతా అని అచ్చింది. ఎందుకు వచ్చినవని కోప్పడ్డది. అరే పానం తనలాడి వచ్చినం. సునిత సునిత పిన్ని. చల్ల వాళ్ళని తీసుకొనీ చెల్ల వాళ్ళ ఇద్దరే వత్తాంటే నేను కూడ వత్తా అని మెల్లగా అచ్చింది. వచ్చినాక పిన్ని కోప్పడతా నువ్వెందుకు అర్చినవే ఇది వరకు గహచారం మంచి లేదా అంటే ఏం గాద్ తీ సూత్తే కళ్ళారా సుత్ త్త తీరు ఉంటది
అవును ఇగ ఆమెగాని అనిపీదా అయ్యో నాకు మా చెల్లకి ఇంత గనం చే ఇక నేనే మా చెల్లెకి గట్ల ఆపదలో ఉన్నప్ ఎవ్వూరు లేరు అని ఆమె ఎంత మంచిగా ఉన్నా లేకున్నా అనిపిత్తది గదా కొన్ని
ఎవ్వర్ ఇప్పుడు మనకే అనిపీయబట్టే ఉత్తొల్లక్
ఆ ఉత్తొల్లకే అనిపీయకపోతే ఆమెకేందుకు అనిపీదు
మీ బాపమ్మకైన పోదామని ఏం లేదు అనుకున్నా అన్ టే అన్నదాని కందూ
ఆ అందరి కందుగా నిన్ నచ్చి అంటాంది ఎవల్ ఫోన్ చేయమన్నా చేత్ ంత లేదు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటానంటే నేన అన్నా గదా నేనన్న గదా ఫోన్ చేసి నీకెందుక్ పిత్తర్ బాప్మా నువ్వు బోయ్యి
అ
నువ్వు బొయ్యి ఫోన్ చెయ్యి నువ్ ఫోన్ చేయ్యి ఫోన్ చేయ్ అంటే లిఫ్ట్ చెయ్యరా ఇప్పుడు నాకాడికి వచ్చినవ్. ఫోన్ చేయమన్నావ్. నేను చేస్తలేనా బావ అని నేనన్నా
అవును మరి నాకాడికి వచ్చి కూడా ఫోన్ చేయ్ రా అంటే ఏడ్చ్ తది
ఊ అంటే ఇగ వాళు వాళ్ళు వాళ్ళు చేసి మాట్లాడతారు నా మీద అల్లాడితాండి పోదాం అని చెప్తాంది నిన్న బావే మాట్లాడతాంటే
తన్లాడతానే వచ్చి మాట్లాడాలే చెయ్యంటే చెయ్య మా
నేను రేపు వత్తానా రేపు వత్తానా అని చెప్తంది వాల్ నాతో
హ్మ్
అంటే రా రాద అని పిన్ని అంది నేను జోకులన్న గదా ఎందుకు రమ్మంటావ పిన్ని వద్దంటరా నేన్ అన్నా జోకులా అంటే ఎవ్వళ్ళు ఫోన్ మాట్లా ఎవ్వరు ఫోన్ మాట్లా ఎవరు మా ఇట్లా అన్నా కూడా చెప్తలేరు వాళ్ళు వాళ్ళే మాట మాట్లాడుకుంటాారు నాకు ప్రాణం తనక్కడుతాంది అని చెప్తారు
అ అంత ఖర్చుఅయేది ఫోన్ మాట్లాడతానువు అంటది
ఆ అయితే అంటే నువ్వు చేయమన్న ఇక్క చేయరా బాగా మనం వచ్చి నన్ను అడుగుతే నేను చేయకపోతునా అని నేను అన్నా
నేను ఏమన్నా ఏమన్నా మాట బంద్ చేసింది ఏందిరా
మాట బంద్ చేసిందా
మాట్లాడతలేదు నేను డోర్ తీసుకని ఉంటే ఇంట్లో కొచ్చివాటర్ పోసుకోపోయేది నేను మొన్న పాలు లేవన్న కాంచి వత్తాలేదు నాతో
కాదు లేంది లేవు అని చెప్తాం కదా ఇన్ని రోజులు మరి ఇప్పుడు లేవన్నదంటే లేవనే కదా పోయింది
ఉంటేం పోయలేదా నేను కాదు నాలుగు సలలు
హు అదే అంట ఉంది నైటు రోజు జే పెద్దెమ్మలు ఇంటి కి పోయి తెచ్చుకున్న నైట్ వాటర్ నింేది నైట్ అంతా రావుతాను తూపువుతాను అచ్చి నాక్కడ నీ బాటిల్ పట్టుకొని వేస్తే పోయేవాబద్ద అంటే సరేని పోసాను
నేను ఆడున్నా కూడా డోర్ తీసుకొని పట్ట పట్టుకునేది వాటర్ నేను వద్దన్న నా గ వాటర్
నువ్వ ఎందుకు పిన్నీ ఆమె ఒకసారి మంచిగా ఉండదు మంచి చూండదు ఆమె అన్నిటికి ఇప్పుడు మనకు ఏ విషయాాల కోపమతాంది అంటే సరే బాబాయ్ కదా ఇప్పుడు ఊ అయ్యో నాకు తల్లలాడుతా తల్లడుతుాంది అని అనే పోయి వచ్చి అయిపోతుది కదా
ఇప్పుడు ఆపిలు పది రోజులు వన్నది పది రోజులు వంటే నువ్వు నీళ్ళలో నిప్పులో పది రోజులు పోయివు వరుసగా వాళ్ళకికు డాబ్బ లు ఇచ్చిన అది అన్న ఇదన్న అనేసి కూడా అందరని చూసినాం మేము మేం వద్దు అన్నమా
ఎవరికైనా చెయ్యాలనే ఉంటది కదా న్ని ఆపతులున్న పడుచుకోాలి కదదు ఇప్పు పాపం వాళ్ళకి ఎన్ని ఆపతు వచ్చినయి చెప్పు
నీ కొడుకు పిల్లలు నువ్వు చేసు అద్దంటే నన్ననాలె
నిన్న శివాజీలు అన్నది కాదు నాకు ఫోన్ లేదు ఏం లేదు ఎవరితోన్ మాట్లాడత్తలేదంటే నువ్వు ఫోన్ కొనుక్కోరాదు అనుకుంట అన్నది. అంటే నాక్ కొనియద్దు. నాక్ కొరియ రాదులె అని అంటారు మళ్ళా అంటే నాక్కడ ఇక్కడనే నువ్వే నువ్వు నువ్వు కొనుక్కో కొనుక్కని ఇంకోట్ కొని అని అన్నది.
మంచిగా అనని ఉ
సరేతీ గని కొద్దిసేప్ మాట్లాడింది.
మాట్లాడ్తది మాట్లాడి ఇగ నా గురించే చెప్తది.
ఏ నీ గురించి ఏం చెప్
ప్చ్ ఆ ఆడికిపోయినక ఆడికిపోయినాక ఇప్పుడు నాతోనీ మాట్లాడతలే కదా
ఆ ఏ నాతోన్ నాతోనైతే ఏమ్ అన్లేదు మొన్న పాల్ అడుగుతలేవన్నది బిడ్డ మరి అన్నది గంతే
లేంది లేందనకపోతే ప్చ్ నేను అయన్ని చెప్
ఫోన్చేత తి
ఆ సరేరా
కి ర్ కి ర్